హలో చెప్పు ఒక ట్వంటీ మినిట్స్ ఒక ట్వ చెప్పు చెప్పు
స
న లేదు
హలో
ఏం లేదు
చాలది కో నువా ఏం జరిగింది మీ కాలేజీ లో అంటిటేట్టుంది కద జోమకాయలు నేరేడి కాయలు నిమ్మకాయలు ఎప్పుడయిన పోయినావా ఫార్మసీకి వెళ్ళి మీ కాలేజీలో జాన్కాయ చెట్లు నేరేడు చెట్
అవునా
కయి చెట్లు
అవును అవును తె కోసుకో కోస్తాం మాకందది
మేము చాలా సార్లు కోశ్నమ్ నిమ్మకాయలు ఉంటాయి మంచిగ
తీసుకురావచ్చు కదా సండే చికెన్ తిన్నప్పుడు వేసుకని తింటాం
రేపు మనకి వెన్స్డే కదా కాలేజీ పోతాం కదా పోదాం
పట్కరా పట్కరాంటన్న
నువ్వు కూడా వస్తావు కదా రేపు కాలేజ్
నేన్రాను
ఆ ఏం చేస్త
ఫుల్ ఆఫ్ ప్రిపరేషన్ అనమాట ఈ రోజు మొత్తం టైం పాస్ అయితుంది నువ్వు వచ్చిన వల్ల అవును
పరుల్ ఒ బాగ పడుకో అయితే ఇగ మంచిగ
పోదయ్యన్
నేన్ పోతా ప్లీస్
ఓహ ఆ హ
ఏ
అప్పుడేల్
ఏ సంగతులు
ఏమి లేవు మ్మ్ ఇక్కడ ఒక కొత్త షాపింగ్ మాల్ పడ్డదంట పోదామా మరి
నెక్సండె నేను సినిమాగ్ పోత్ తున్న
ఏం తిన్నావ్ చెప్పు
ఉస్తాద్ భగత్ సింగ్
ఎవరెవరు నువ్వు మీ ట
ఆ మేము మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ రారు ఐ థింక్ వాళ్ళు
గర్ల్ఫ్రెండ్ బాయ్యఫ్రెండ్
బాయ
ఓహ్ బాయ్ఫ్రెండ్ కూడా ఉన్నా యూ అయ్యాయో కన్వీన్ చెయ్యూ ఆ ఆ
ఆ కన్విన్స్ గా అది అలుగుతుంది బాగా
అవునా ఇంటికి ఏ పెయింట్ కలర్స్సి బాగుంటంది ఆ
ఇంద
ఆ
లైట్ గ్రీన్ లైట్ పేష పూ అండ్ ఆరెంజ్ చేస్తూ